హల
నమస్తే
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
మేము బాగున్నామండి. తిన్నారా అండి
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు?
ఏం చేయలేదండి ఖాళీగుంన్నాం, మీరు?
నేనిప్పుడే చదువుకున్నాను కొద్దిసేపు ఇంకిప్పుడే ఫోన్ మాట్లాడదామని ఫోన్ చేశానండి.
అవునా అండి
అ
ఏం చదువుకుంటున్నారండి?
ఏం లేదండి ఇప్పుడూ సర్చ్ ఆన్లైన్లో సర్చ్ చేసి ఆ ఇన్స్టాంట్ డెలివరీస్ అనేసి త్వరగా డెలివరీ చేసే ఆర్డర్లు ఏవన్నా పెట్టుకోయింటే అవి త్వరగా డెలివరీ చేసే ఆప్షన్ ఉంది. అంది తెలుసుకుందామని చూస్తూ ఉంటే
అవునా అండి
అవునండి.
అంటే ఎందుక అంటే అక్కడి సిటీస్లోననా మన పల్లా పల్లెటూర్లో గానీ వస్తాయండి అవి ఆర్డర్సు
పల్లెటూర్లో ఇంకా అంటే ఇంకా ఆ డెవలప్ అవ్వలేదండి ఇంకా మనకి ఇప్పుడు టౌన్లలో, సిటీల్లో బాగా అయినయి టౌన్లంటే ఇప్పుడు మనకు చిన్న చిన్న డిస్టిక్స్ ఉంటాయి కదా అలాం ఆ జిల్లాల్లో డెవలప్ అయిపోయినయి. ఇప్పుడు ముందు సిటీల్లో ఉండేయండి మనకి
అవున్ అండి
సిటీలంటే బెంగళూర్, చెన్నై, హైదరాబాద్ అట్లాంటి వాటిల్లో బాగా
ఆ
ఇప్పుడు మన టౌన్లల్లో కూడా ఎక్కువైపోయాయి జిల్లాలు అంటే అనంతపూర్, తాడపత్రి అన్నిట్లో ఇప్పు ఆ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయండి వాటి గురించి మనకు
అవునండి
మేలండి తక్కు ధరలకే వస్తాయి.
అవునం ఎప్పుడు మేం ప్రయత్నించలే దండి మా ఊరికి వస్తాయో రావో కదా
ఆ మీరు టౌన్లో ఉంటే వస్తాయండి.
ఆ
టౌన్లో ఉంటే మనం పెట్టుకోవచ్చు.
ఆ అది కాక మొదటిసారి వింటున్నానండి దీని గురించి అంత అంతా జ్ఞానోదయం లేదండి దీనిపైన మాక్ అవగాహన లేదు.
అవునా అలా ఏం లేదండి ఇప్పుడు టౌన్లో ఉంటే గిన మీరు ఫోన్లో అదే మీ ఊర్లో ఏ యాప్ ఉంటదో అంటే డే ఇక్కడ ఉన్న వైపు జప్టో, బిస్క బిగ్ బాస్కెట్, బ్లింకెట్, ఇన్స్టామార్ట్ అవున్నాం
ఉమ్
సిటీల్లో మనకెక్కువ ఇంకా ఎక్కువనే ఉంటాయి అంటే స్విష్ ఆ
ఆ
అలా చాలా ఉన్నాయి. గో ఈట్ అంట లేకకుంటే ఇంకా క్లబ్ ఈ క్లబ్ అలాం టి డెలివరీ, ఇన్స్టాంట్ డెలివరీ యాప్స్ ఉంటాయి. మనకి ఎలా స్విగ్గి, జొమాటో ఎట్లా అయితే ఆర్డర్ తీస్కొన్ వస్తారో ఇవి గుడా ఆర్డర్ లాగే వస్తాయి. గంటసేపు లోపలే వచ్చేస్తాయి.
అంటే మీషోలో మనం బట్టలు అలా పెట్టుకుంటామే అలానా అండి వాడేది దాన్ని గుడ
అ అలానే అండి ఏమంటే మీ షోలో వారం వారం తరపడి వస్తాయి. అంటే వారానికి ఒక లేదంటే డెలివరీ అవ్వడానికి వారం పడ్తుంది. ఎంత లేదన్నా కానీ అక్కడ అలా కాదు మన చుట్టుపక్కలున్న వాటికి ఏ స్టోర్ అయితే అంటే ఏ దుకాణంలో దగ్గరుంటే ఆ దుకాణం వాళ్ళు ఆర్డర్ త్వరగా తీస్కుంటారు తీస్కొనీ అవన్నీ సేకరించి ఒక బ్యాగ్లోక్ కేస్కొని మనక్ పదహైదు నిమిషాల్ నుండి ఇరవై నిమిషాల లోపల మన ఇంటి దగ్గర ఉంటరు మనం అడ్రస్ పెట్టిన్ చోటకి
మేలు కదండి బైటికెళ్ళకుండా ఇక్కడే మన ఇంటి అడ్రెస్కి వస్తాయంటే మంచిదే కదండి అవి
మేలే అండి కాదన్లేదు కనీ దాంట్లో గుడా అంటే ఇప్పుడు లాభాల ఎలా ఉన్నాయో నష్టాల్ గుడా అలానే ఉంటాయి అందులో లాభం ఏమంటే మనక్ త్వరగా బైటిక్ పోకోకుండా తెచ్చుకోవడం.
అవునండి.
చోటే ఉన్నట్టు జస్ట్ ట్ మనం ఫోన్లో నుండే చూసి మాట్లాడినట్టు ఉంటుంది
అవునండి.
ఇంకా నష్టాల్ అంటారా మనం పోయి తెచ్చుకోడానికి బధకం అయిపోతాం ప్రతిసారి తిరగలేము ఇంకా ఇంకా వచ్చేసి ఇది
బద్దకమని కాదండి ఒ ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాలంటే కా వెళ్ళలేము కదండి అమ్మాయిలు ఒక్కటే వెళ్ళాలంటే వెళ్ళలేము కదా
ఇప్పుడు ఏముందండి ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుండి పెద్ద ముసలల వరకు అంగిడికి తిరు తూనే ఉంటారు దుకాణాలకి దగ్గరలో ఉన్నదానికి వెళ్ళి తెచ్చు కోవడానికి ఇప్పుడు దొరకనవి అయితే ఆర్డర్
తే కొన్ని కొన్ని మా పల్లెటూరులో కొన్ని కొన్ని దొరకవు అన్నమాట అండి మాకు
అవునులేండి అ
అదిగాక దు దుకాణాలు లో మేముండే ఇంటిద మా మా ఇల్లు నుంచి కొంచెం దూరం అండి అందుకు ఒకత్తె వెళ్ళే కవా చ్ వీలు కాదండి అట్లా
అవును అది కూడా నిజమే మేలండి ఉండడం మంచి చిదే కానీ ఇవి మనం పెట్టుకోవడం వల్ల ఆఫర్లు పెట్టాల ఆఫ్ ఆఫర్లు ఉంటే ఇబ్బంది ఉండదు. ఏం ఉండవు రేట్ కొంచెం ఎక్కువ చెప్తాడు దొరికి ఏ బయట దొరికే వాటికంటే కొన్ని కొన్ని రేట్ ఉంటాయి. కొన్ని కొన్ని రేట్ తగ్గి ఉంటాయి ఒక్కొక్కసారి
అవునలెండి
వాటి వల్ల ధరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఒక్కోసారి ఇబ్బంది అయితుంది.
మ్ మాకు కూడా అట్లా అనుకూలం ఉంటే మేలండి అట్లాంటివి కొన్ని
ఉంటాయండి ఇంకా కొన్నాళ్ళ కొన్ని రోజులు లేదా సంవత్సరాలు పట్టొచ్చు మన పల్లెటు ఊర్లలో కూడా వస్తాయి.
అవునండి వస్తే మేలండి
ఆ ఏదో ఒక పక్కన ఒక దుకాణం పెడితే పెద్దవి గోడౌన్ లాగా తీసుకుంటారండి ఇక్కట్లు ఏ సిటీ లో అయితే అలా ఉంటది అ గుడౌన్ వల్ల అన్ని ఇప్పుడు మనకి టౌన్ లో మాల్స్లు ఎట్లా దొరుకుతాయో అలా దొరుకుతాయ్ అన్ని ఒకటే చోటే ఉంట పైప్ వల్లే మనం ఆర్డర్ పెట్టిండేటి దాన్ని బట్టి అన్నీ ఒక బ్యాగ్ తీసుకొని వస్తారండి
డబ్బులు ఎలా కట్టాలండి వాళ్ళకి
డబ్బులు మనం చేతి నుండి ఇవ్వచ్చు లేదంటే మనము ట్ర ఆ పే పేటిఎమ్, ఫోన్పే ముందుగానే ఆ డబ్బులు కూడా కట్టచ్చండి.
ముందునే డవ డబ్బులు కట్టాక నమ్మచ్చండి వాటిని అంటే ఈ రోజుల్లో స్కామ్ లో అవి కోయినాయి కదా
ఆ అయినాయి కాదండం లేదు కానీ మనము ముందుగా కట్టడం వల్ల కొన్ని కొన్నిసార్లు లో ఆఫర్లు అన్నవి ఉంటాయి.
ఆ
ఇంకా మళ్ళా మనం మనం ఆన్లైన్ లో పెట్టుకుండే ఫోన్ మీషో, ఫ్లిప్కార్ట్లలోనే మనం ముందుగా కట్టేసుకుంటాం. అవి నమ్మకమైనవని ఇవి కూడా దానికంటే నమ్మకమైనవి. ఎందుకంటే పదహైదు నిమిషాలు, ఇరవై నిమిషాలు లో తెస్తాడు
అవునండి అంతే ఎక్కువ సమయం తీసుకోదంటున్నరా?
ఆ త్వరగా వస్తాయండి మనకేదన్నా అర్జెంట్గ బైటికెళ్ళాలన్నా లేదంటే అవసరమై ఉంటాయి కదా మనం బైటికెల్లాల్ సిచ్యువేషన్స్ గుడ ఉంటయి.
అవున్ ఆ కొన్నిసా ఇప్పుడు ఉదాహరణకీ అ ఆరోగ్యం సరిగా లేదన్నా ఎవరన్న తీస్కురావాలంటే ఇబ్బంది కదండి ఒకరే ఉండే వాళ్ళకి
మ్ అదేనండి టాబ్లెట్లు కానీ మనకు అందులో భార్
టాబ్లెట్స్ కూడా ఉంటాయా అంటే మెడిసి అంటే మెడిసిన్స్ఆ అవి కూడా ఉం మందులు ఆ
మందుల్ దొరుకుతాయి మనక్ ఇంకా ఏమైనా ఇంట్లో కావల్సిన చీపుర్లు పరగలు ఇంక టేబుల్లు గుడా దొరుకుతయండి మనకి సడన్గ చార్జర్ పోయినా ఏవనా ఎక్కడ ప్రయాణిస్ స్తున్న సమయంలో మనకి ఇవి చార్జర్లు మర్చిపోయే అలవాటుంటుంది కొంతమంది అలా చార్జర్లు గుడా దొరుకుతాయి. ఫుడ్ భోజనం కూడా తీసుకొస్తా కొన్ని కొన్ని యాప్స్లో అయితే గిన భోజనాలు గుడా తీస్కొస్తారు.
మీకేం మేలండి సిటీస్ దగ్గర్ పట్టణాల్ దగ్గర్లో ఉండే వాళ్ళకు
మాక్ పల్లెటూర్ అలాంటి సౌకర్యాల్ ఏం ఉండవు కదండి మాకు
అయిన పల్లెటూర్లో అయినా ఇంట్లో ఉండి మనమే చేత్తో చేస్కొని తినే అవకాశం ఉంటది. ఇక్కడ పల్లే ఇక్కడ సిటీలో ఉంటార్ కాబ
ఉంటుందండి కనీ సమయం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు గదా ఒకోసారి అనారోగ్య సమస్యలుండచ్చు కొన్ని మ్ కొద్ది సమయంలో మనం లేవలేకపోవచ్చు ఏదో ఒక సమస్యలొస్తాయి రండి.
అవునం
అట్లాంటప్పుడు అవీ చానా ఉపయోగపడతాయి కదా అండి అట్లాంటివి బైటికెళ్ళి ఆ బైటికెళ్లి హో హోటల్కెళ్ళి తీసుకురావడం అంటే కొంచం కష్టమైన పని కదండి.
అవునండి. ఏమన్ ఇంకా మనక్ కూడా కొన్ని సంవత్సరాల్ తర్వాత పడు పల్లెల్లో గుడా కొత్త ఆ ప్రారంభం చేస్తారండి ఎందుకంటే ఇప్పుడున్న తెలివితేటలు, టెక్నాలజీ వల్ల మనకి త్వరగా నే అన్ని డెవలప్ అయిపోతూ ఉంటాయి.
మ్ అవునండి. అదే అండి మీకున్నంత మాకు అలా కొద్ది కొంచెం సౌకర్యాలుంటే మేలండి. ఎలాంటివి
కొన్నీ అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయండి అలాంటివి
అవున్ నిజమేనండి చాలా ఉపయోగపడతాయి. వయసులో ఏమంటే అవి ఆర్డర్ పెట్టుకోవడానికి మనకు కొంచెం తెలిసి ఉండాలి ఎలా పెట్టుకోవాలి చదువుకున్న వాళ్ళు అయితే పెట్టుకుంటారు చదువులేని వాళ్ళు పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. తెలుసుకున్నారంటే పెట్టేసుకుంటారు.
నేర్చుకుంటారులేండి అంత ఇంతో కొద్ది కష్టపడితే నేర్చుకుంటారు.
చదువుతో ఏముందిలేండి తెలివితేటలు ఉంటే వాళ్ళే సమాస పరిష్కరించుకుంటారు అట్లా అ ఏమైన సమస్యలు ఉన్నవారే
నిజమే అండి ఇప్పుట్లో చదువు కంటే మొత్తం తెలివి
ఆ తెలివి ఉంటే మనకి ఎక్కడైనా చా అంటే చ్ బతికేయచ్చండి
ఓ సరే అండి మరి
ఆ సరే అండి
సరే య్యు ఉంటాను